హలో
హలో
అయ్ రా ఏం చేస్తున్నావ్?
ఏం లేదు వట్టి అని కూర్చున్నా నువ్వేం చేస్తున్నావు?
అవును ఇప్పుడే పని అయిపోయింది ఇ కూర్చున్నా తిన్నవా ఆ
నేను కూడా ఇప్పుడే తిన్నా
ఏందిరా
టమాటా పచ్చడి, బెండకాయ ఫ్రై మీది?
మాది దోసకాయ ఎగ్
దోసకాయలో ఎగ్ కూడా ఏస్తారా?
ఆ
హహ
మా హస్బెండ్ ఒకసారి చేసారు
ఆహా
తర్వాత నుండి నేను చేస్తాను.
ఎప్పుడు వినలేదు నేను దోసకాయ ఎగ్గు
ఆ వేస్తారు బావుంటది
అంటే బాయిల్ చేసేస్తారా?
లేదు
ఉం
పగల గోట్టే ఏయడమే
అవునా
ఆ మన ఆమ్లెట్ లాగ వస్తది కద ఇగ అది
అవునవును
ఆ పెద్ద పెద్ద పి అంటే మరీ ఎక్కువ కలపకుండా లాస్ట్గా కూరంతా ఆ ఉడికి నంక లాస్ట్ కి కొట్టాలి ఎగ్స్ అప్పుడు ఒక టూ మినిట్స్ ఉంచినాం అనుకో మొత్తం ఇగ ఆమ్లెట్ లాగా స్ప్రెడ్ అయిది
హూ హమ్
అప్పుడు కొంచెం పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసి ఒక పక్క కానీ మళ్ళీ రివర్స్ చేసి కోసేపు ఉడకనిచ్చి ఇగ సర్వ్ చేసుకోవచ్చు అ
అంటే ఇగ ఇది అంటే కోడి గుడ్డు అయ్యన్న ఏమంటారు వేళ్ళు పాయ అది చేస్తారు కదా అలాగే నేనా
ఆ కానీ బాగుంటది నేను ఇంతకు ముందు నాకు మ్యారేజ్ కాకముందు నేను ఎప్పుడు తినలే అట్లా దోసకాయలు మా హస్బెండే వండారు ఒక రెండు మూడు సార్లు వండితే అప్పుడు మళ్ళీ నేను చేసినను
నే అదే నువ్వు చెప్తే నేను షాక్ అయ్యా అంటే ఎప్పుడు వినలేదు కదా
బాగుంటది నువ్వు కూడా ట్రై చెయి ఒకసారి
చేస్తా చేస్తా
వండుతావ నువ్వు వంటలు
నేనా అంటే ఎక్కువ వండాను మా మమ్మీనే వండుతది నేనైతే తక్కువనే ఇగ చ్ అంటే అప్పుడప్పుడు చేస్తా నాన్ వెజి ఎక్కువ ఇగ
నువ్వ
ఆ వెజ్ అతే అంత అంటే ఇంట్లో కూడా మా డాడీ అయితే అసలే తినడు
మీకు నాన్ వెజ్ వచ్చా
వచ్చు ఫిష్ ఆ చికెను ఆ మటన్ అవే ఎక్కువ తింటారు మా ఇంట్లో
ఫిష్ వండడం రాదు
ఆహా నేను ఏంటిది ఇది మొన్న సండే రోజే చేశారు
ఉ
అంటే మా ఇం టి అంటే మా ఇంటికి కొంచెం దగ్గరలో చెరువు ఉంటది అయితే అక్కడ సండే అని పట్టారు యాక్చువల్లీ ఫ్రైడే కూడా పట్టారు మళ్ళీ సండే రోజు ప పడ్తే ఆ రోజు తెచ్చుకున్నాంగా
అవునా ఎట్లా వండుతారు నాకు చెప్పరాద నేను ట్రై చేస్తా
ఉం అంటే నేను చేసేదయితే ఏమంటారు ఇవి ఆనియన్స్ ఉంటాయి కదా
అవును
ఆ అది ఏమంటారు ఏమ తెలుగులో ఇది ఉంటది కదా కాల్చడం కాల్ అ ఉల్లిగడ్డ కాల్చడం ఉ అది కాల్చి అది పైన లేయర్ ఉంటది కదా అది తీసేసి ఆ ఇవి మసాలాలన్నీ ఫస్ట్ అంటే ఇది ఇంక ఉంటాయి కదా ధనియాలు జీలకర్ర ఆ ఇవన్నీ ఉంటాయి కదా కొంచెం మెంతులు అవన్నీ వేసి అంటే కొంచెం ఫ్రై లాగా చేయాలి చేసిన తర్వాత ఫస్ట్ తిరి పౌడర్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత అది ఆనియన్స్ ఉంటాయి కదా అది కూడా కాల్చి అది కూడా పేస్ట్ లాగా చేసుకోవాలి
ఇగంటే వేరే సపరేట్ గా కట్ చేద్దా
కట్ చేయాలి అంటే కొంచెం అంతే అంతా డైరెక్ట్గా అట్లానే కాకుండా కొంచెం పెద్దగ పెద్దగ ఉంటాయి కదా అట్లా కట్ చేసి ఆ పేస్ట్ చేయాలి తర్వాత టమాటా చూడ ఉంటాయి కదా అవి కూడా కొన్ని కట్ చేసి అది కూడా పేస్ట్ చేసి పెట్టుకొని ఇవి ఫిష్ ఉంటది కదా అది మొత్ త్తం కడిగిన తర్వాత ఒక అంటే ఫిష్ ఉండేది ఉంటది కదా
ఊ
ఏమంటారు మా దాంట్లో అయితే బొగోన అని అంటారు అయితే దాంట్లో ఈ ఫిష్ ఉంటది కదా అది మొత్తం వేసేసి అందులో స్పైసీ ఆ అంటే మిర్చి సాల్ట్ ఇవన్నీ అందులో స్పైసెస్ అన్ని వేసిన తర్వాత ఇ మస్ తాలాస్ ఉంటాయి కదా అవి కూడా మనం పేస్ట్ చేసుకున్నాయన్ని అందులో వేయాలి వేసిన తర్వాత ఆయిల్ వేసి అది స్టవ్ మీద పెట్టాలి అది అయిన తర్వాత అంతే ఉడుకుతది కదా ఉడికినప్పుడు ఆ ఇంగా అది చింతపండుది ఉంటది కదా ఏమంటారు పేస్ట్ ఆ రసం అది అందులో ఉడికిన కాసేపటికి అది కూడా వేసిగా సిమ్ము లో పెట్టేసి ఇక ఉడక పెట్టాలి ఇగ తర్వాత కాసేపటికి కి ఇవి టమాటాస్ ఉంటాయి కదా అది ఆవా ఒక టమాటా లో టూ పీసెస్ చేసి అట్లనే డైరెక్ట్ వదిలిపెట్టాలి అందులో మ్యాంగోస్ కూడా వేసుకోవచ్చు కాకపోతే మ్యాంగోస్ కూడా అలానే కట్ చేసి ఇందులో వేసుకోవాలి అది ఉడుకుతది కదా
పెద్ద మ్యా పెద్ద పెద్ద పీసెస్ లెక్క కట్ చేయాలిగా మ్యాంగోస్
ఆ అంటే పొడుగు ఉంటది కదా
అవును
అ నీలువుగా ఉంటది కదా అట్లా కట్ చేయాలి కట్ చేస్తే అందులో వేయాలి వేసిగాదిస్ సిమ్ము లో ఒక ట్వంటీ ఆ థర్టీ మినిట్స్ అట్లా ఉడకబెట్టిన తర్వాత ఇగా కొత్తిమీరు ఉంటాయి కదా అవేసి ఆఫ్ చేసుకోవచ్చు
ఇంతేనా
అది ఎక్కువ ఏమఅంత కాదు టైమ్ అంటే ఎక్కువ అంత ఏం పట్టదు
నాకైతే వండడమే రాదు అది చికెన్ వండుతా మటన్ వండుతా గాని ఇక ఫ్రై చేస్త అన్ని చేస్తలే గానీ ఇక ఇది ఫిష్ మళ్ళీ ఏది మంచిదో కూడా తెలియదు కొన్నిట్లీనేమో ముళ్ళలు ఎక్కువ ఉంటాయ్
అవును కొన్ని ఇట్లా ఉంటాయి మూల్లు కొన్ని ఇట్లా ఉండవు
ఉండవు ఆ అసలు నాకు ఏ ఫిష్లో ఉంటాయో ఏ ఫిష్లో ఉండవో కూడా తెలియదు అప్పుడు అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అప్పుడు అమ్మమ్మ వాళ్ళు తెచ్చి వండి వేస్తే ఫిష్ కర్రీ అసలు నాకు మస్తు ఇష్టం బాగతింట నేను అ
నేను కూడా బాగా తింట అంటే ఫ్రై ఎక్కువ తింటా ఫ్రై ఎక్కువ తింటా అంటే అది పుల్సు కూడా తింటా కాకపోతే అందులో ఉన్న పీసెస్ తినను ఈ ఫ్రై వే ఫ్రై చేస్తాం కదా ఈ ఫ్రైయే ఎక్కువ తింటా ఇగ
ఫ్రై అయితే ముళ్ళలు అంత తగలవు మంచిగా నమ్ములుకొని తినొచ్చు
తినొచ్చు మేము తెచ్చినా కూడా ఓన్లీ అంటే అది చేస్తాం కదా పులుసు అవి ఏమంటారు అది ఉంటది కదా చేపది ఫేస్ ఉంటది కదా అదిను ఆ అదిను వెనుక అం అంటే అది తోకలు ఉంటాయి కదా అవే పులుసులో వేస్తాము ఇక మధ్యలో ఉన్నవి పీసెస్ అన్ని ఫ్రైవే చేస్తాము
ఆ ఇగ జస్ట్ రెండిటితోటి పుల్సు చేేసి ఇగ ఈ పుల్సు తూల్ లోనే ఫ్రై చేస్
ఫ్రై ది ఆ అవును
ఉహు అదే నేను ఈ మధ్య ట్రై చేద్దాం అనుకుంటున్నా అయితే మొన్న ఇంటికెళ్ళిన మొన్న చెప్ చెప్పిన కదా ఊరికెళ్ళిన అని
అవును
అప్పుడు వెళ్ళినప్పుడు ఇక మా అమ్మమ్మని అడుగుతే చెప్పింది లే ప్రాసెస్ అంతా చెప్పిందిలే గాని నా దగ్గర ఐటమ్స్ కూడా లేవు చింతపండు ఒకటే ఉంది కాని మళ్ళీ మెంతి పొడి అవి కావాలి కదా అవి లేవు మళ్ళీ మా ఆయనకు కూడా ఆ మా ఆయనకు కూడా మళ్ళీ ఫిష్ సు ఏవి మంచియో తెలివవు ఆయన కూడా తేయడానికి
అవునా
నాకు తెలియదు మళ్ళీ అవి తెచ్చినా క్లీన్ చేయడం అదంతా తెలీదు
ఉహు
అందుకు ఆగిపోవల్సి వస్తుంది అదే చికెన్ మటన్ అనుకో తెస్తాం మంచి గడు కడుగి ఆ ఇగ కూర జస్ట్ ఇక కూర ఎట్లా వండేస్ స్తామో అట్లుండేసుకోవచ్చు కానీ ఇది ఏది కడగాల ఎహే ఏమేసి కడగాల అవి ఏం తెలివవు కదా మనకి
ఉ
అందుకే నేనే ఇగ అసలు ఫిష్ తెచ్చుడే మానేసినం మా అత్తమ్మ కు కోచ్చు ఆమె ఇక్కడే ఉంటది ఆమె వండినప్పుడు పంపిస్తది మాకు ఇగ
అవునా
కానీ అట్లా నాకు అట్లా సరిపోదు నాకు మరింత కావాలి
అప్పుడు ఇగ ట్రైగా ఉన్న నేర్చుకోవాలి నువ్వు ఇగ
ఆ అంటే ఒక రెండు మూడు పీసులే పంపిస్తారు కదా
అవును అదే మనం తెచ్చుకుంటే అయితే టూత్ అదే మనం తెచ్చుకుంటే టూ త్రీ కేజీస్ తెచ్చుకుంటాం
ఉ అందుకే ఇగ నాకేమో సరిపోదు అట్లా ఇగ మా ఆయన నేను మా ఆయన ఆయన పీసెస్ తినక ఒకటే వేసుకుంటడు నాకు రెండు వేస్తాడు ఇగా నాకు ఇష్టం అని తెలిసి వండుకోడమేమో రాదు మరి ఇద్దరికి అందుకే ఇగ
తో యూట్యూబ్ ఉంది కదా
ఆ
యూట్యూబ్ కూడా ఉంది కదా నేర్చుకో అంటున్న
యూట్యూబ్ లో ఉందిలే గాని అసలు కొనుక్కొచూడు ఎవడు ఎవరు కొనుకోస్తారే అమ్మా అది తెలిది
ఆ
కోనుక్ ఇప్పుడు కొనుక్ కోన్ రావాలి కదా వండుకుంటాంలే యూట్యూబ్ లో చూస్తే ఒకసారి రెండుసార్ ఫెయిల్ అవుతది ఓకే బట్ ఏ ఏ చేప తెచ్చి వండుకోవాలి ఎల్ల మూళ్ళులు ఉంటాయి ఏది బాగుంటదో ఏది వండేదో తెలవవు కదా మాకు
ఉహు
అందుకి అయితే మా అమ్మమ్మని అడుగుతే రవ్వలట రవ్వలు
అవును రవ్వలు అందులో అసలు ముళ్ళలు ఎక్కువ ఉండవు అదిను కొర్రమెన్ ఉంటది కదా
ఆ ఆ
అది కూడా బాగుంటది ఫిష్
అదే అయితే మొన్న అడిగితే నేను అసలు ముల్లులు ఎందులో తక్కువ ఉంటాయి అంటే రవ్వలయితే మంచిగా అసలు ముళ్ళులే ఉండవురా మంచిగా వుంటాడది అది తెచ్చుకోండి వాళ్ళే ఇస్తారంట అడుగుతే క్లీన్ చేసి ఇస్తారు కదా మామూలుగా
అవును వాళ్ళు చేసి కట్ చేసి ఇస్తారు
ఆ అయితే అడగండి మీరు ఇప్పుడు అడ ఎక్కడ చేపలు పెడతారో తెలుస్తాయి కదా రోడ్డు మీద మార్కెట్ టైమ్ లో అక్కడికి వెళ్ళి రవ్వలియ మంటే వాళ్ళే కొట్టి మంచిగా చే క్లీన్ చేసి పొట్ట అంతా తీసేసి ఇగ ఇస్తారు ఇంటికి వచ్చానాక్ పస్ పు ఉప్పేసుకని కడుకొని ఇగ నువ్వు పుల్సయినా ఉ ఫ్రై అయినా చేసుకోవచ్చు అన్నది
ఉమ్
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారా పులుసులో
ఆ కొంచెం వేస్తారు అంటే ఎక్కువ వేయరు కొంచెం వేస్తారు ఫ్రై లో కూడా కొంచెం వేస్తారు ఉమ్ అన్ని వేయ్యాలి అన్ని వయ్యాలి
ఉమ్ మసాలాలు
ఉమ్ మసాలాలు
కారం అన్ని ఫస్ట్ పులుసు పులుసు పెట్టాల అంటే పులుసు అంతా మరిగినాక ముక్కలు వేయాలంట కదా
ఓక్ ఏం అంటే కొంతమంది అట్లు కూడా వేస్తారు మేమైతే అది ఏమంటారు పులుసు మొత్తం మరిగిన తర్వాత పీస్ ఏమి ఉండదు కదా అనేసి మేమైతే ఫస్ట్ టైం మొత్తం అందులో వేస్తాం వేసిన తర్వాతే ఆన్ ఏమంటారు పులుసు తర్వాత ఏస్తాం
మరిగిస్తారా బాగా అంటే డైరెక్ట్ పీసెస్సు
లా ఫస్ట్టే స్పైసెస్ తోనే మొత్తం పూ పీసెస్ పీసెస్కే వేస్తాం మొత్తం వేసిన తర్వా తా అది స్పూన్ పెట్టిగా అట్లా కల్పం ఇగ ఏమైనా ఉంటే అది ఏమైనా క్లాత్ తీసుకొని అది ఉంటది కదా దాన్నే ఇట్లా రౌండ్ గా చేస్తే అట్లనే కలుపుతన్ కలుపుతాం గాని అందులో ఇగ అది స్పూన్స్ అవి ఇవి వెయ్యం ఇగ
అంతే
ఆ
అవునంటా
మేమైతే గట్లనే చేస్తాం